లో ఆ వినిపిస్సుంది బుజ్జి
ఆ ఏం చేస్తన్నరు బావా
ఇప్పుడే తిన్నాము ఇంకా నం
ఏం జేసింది బావా అక్క
కోడిగుడ్డు కూర చేసింది చపాతి అన్నము పెరుగు
ఆహా
మ్మ్ మీరు మ్మ్ హ్మ్ తిన్నాము మీరు
దోశ, సాంబార్, రైస్ బావా హ్మ్ నాంద
మ్మ్ హ్మ్ అవునులే ఫెస్టివల్ కెళ్ళలేదా ఊరికి
లేద్ బావా వెళ్దాం అనుకుంటన్నాము
ఆ అవునా ఆహా అవును అవునులే అ మ్మ్ అంతే ఇంగా రేపు సండే తర్వాత్ త్తంగా స్టార్ట్ అయిపోతాది ఇంకా
ఆ అవును బావా ఈసారి వీక్ ఆఫ్ ఉంది అవును బావ మీరు ఎప్పుడన్నా టూర్ కి అలా వెళ్ళారా
కంపెనీ తరఫున అయితే ఓ సారి వెళ్లింటిమి ఇంగా నేను మీక్క పోయింటిమి చాలా సార్లు.
ఆ మంచిగా ఎంజాయ్ చేసినారా బోవ్ దర్శనం ఎలా అయ్యింది ఛీ బీచ్ లల్లో మంచిగా ఎంజాయ్ యేసారా
ఆ నేనప్పుడు వైజాగ్ లో ఉన్నెప్పుడు వైజాగ్ అంతా తిరిగినా బాగా ఒక ఫోర్టీన్ డేస్ ఉంటి కదా అప్పుడు వైజాగ్ అంతా తిరిగినాం టెంపుల్సి ఆ వైజాగ్ దగ్గర ఇది ఏంది సింహాచలం అప్పన్న స్వామి బాగుంది టెంపుల్ అది
ఆ బావ అవునులే బావ ఇప్పుడు మేము కూడా వెళ్ళాలి అని అనుకుంటనాం బావ ఇ వీక్ ఆఫ్ లో ఫ్రెండ్స్ అంతా
మ్మ్ ఊ ఊ ఊ ఇంగోటేమంటే దా నే రోజు షిరిడీకి బుక్ చేసినా మా నేను మా ఫ్రెండ్ కి
అవును గదా సినిమాకు సినిమా కెని ఎన్ని మూవీస్ కెళ్ళింటారు బావా మీరు
సిన్మాకయితే ఈ మ ధ్యలో వెళ్ళలేదు అప్పుడే ఓ నెల అయింది వెళ్ళలే అవును అక్క ఓ టి టి లోస్తాయి ఏం హాల్ కెళ్దాం లే అంటాది సురేష్ ఉన్నప్పుడు నేను సురేష్ పోతంటిమి ఎక్కువ, నేను సురేష్ పోతంటిమి, ఆహా లేడు ఆ ఇక్కడ లే డు ఊర్లోనే ఉన్నాడు ఉమ్ అన్నంతిని
ఉమ్ అవును లేండి బావా
మ్మ్ ఆఫీస్ తరఫున అయితే అక్కడ తమిళనాడు సైడ్ వోయింటిమి కొంగనహల్ అని కొంగనహల్ అని అక్కడని వాటర్ ఫాల్సే అక్కడ వోయింటిమి మ్మ్ పోవడానికే ఓ రోజు, పైనైంది
ఆవులేన్ బావ్ మీరు బాగా బీచ్ కి కి అందుకు బావు వెళ్తారు బావ మీరు అక్క
ఆ అవున వైజాగ్ కు నేం పదామఅంటే అక్క అప్పుడే చెప్పిన పొదామని. శుక్రవారము పోతే ఇంగా శనివారం ఆదివారం టూ డేస్ లో అన్ని చూ కవర్ చేసుకొని రావచ్చు అని చెప్పిన
అవునులేండి బావ ఈసారి సమ్మర్ ఈసారి కూడా సమ్మర్ కదా ఆ బాగుంటుంది బావా,
మ్మ్ హ్మ్ అవును అవును నేను మొన్న రీసెంట్గా మొన్న విజయవాడకి వోయివచ్చినాం.
అవును లేండి
ఆ విజయవాడకు వోయి వచ్చినాం నేను మా ఫ్రెండ్స్. బర విజయగడ విజయవాడ హ
ఈ సార్ ఆఫీస్ ఏం లేదాబ్బావా
ఆఫీస్ ఆ ఆఫీస్లు పెర్తే లాంగ్ ఇడతారు అదు ఈసారి అనుకోలేదు
క్యాబ్ ఫ్రీ నేనా ఉంటా బా
ఉమ్
క్యాబ్ ఫ్రీనే నా ఇవ
అంటె ఎక్కడికి
అ ఆఫీస్ నుంచి టెంపుల్స్ గాని బీచ్ గాని అలా యల్
వాళ్ళే ఇస్తారు ఇంత అమౌంట్ అని ఇస్తారు లక్ష యాభై వేలు అట్ల ఇస్తారు ఆ అందరికి దాంట్లోనే ఇంక బస్సుకి ఏ అం ఇక కంపెనీ వాళ్ళె మాట్లాడి ఉష్ మబ్బు నింత ముందు రెండు బస్సులు కోయింటింది తినేకి ఫుడ్ పొద్దున మధ్యాహ్నం నైట్ అంతా వాళ్ళనె అంతా వాళ్ళే చూసుకుంటుము అంతే ఎంతమందన్న కావచ్చు ఇంక ఆఫీస్ వాళ్ళు ముందే పేర్ల అన్న వే లిస్ట్అవుట్ చేసుకుంటారు ఎవరెవరు వస్తున్నారు అని పాలను బట్టీ క్యాటరింగ్ అరేంజ్ చేస్తారు ఇస్తరు
ఉమ్ ఉ
ఉమ్ అవున
అల మాకెప్పుడు వస్తుంది. ఆ కాలేజ్ తరుపున అంటూ ఏం లేదు బాబ
ఉమ్
ఇంగ్ ఎప్పుడో కస్ ఇ మామూల్గా ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే టె
హ అవునవున్లే
హుమ్
హుమ్ పోదం ఆ ఫ్యు ఇయర్స్ కోసారి వన్ అండ్ ఆఫ్ ఇయర్స్ టూర్ ప్లాన్ అరేంజ్ చేస్తారు అప్పుడు ఫస్ట్ పోయిన పుడు ఇప్పుడు హంపి కోపోయింటది
ఆహా ఈ మధ్య నేను మంచిగా అంటే టెంపుల్స్కి వెళ్ళడం గాని బీచుల్కి వెళ్ళడం గాని అట్లాండే బా ముందంతా అదంతా ఏం లేదు
మహ్
ఊహు మున్న త హాస్టల్ కదా ఎక్కడికి పోయేకుండదు ఆ అవు వా
ఉమ్
ఉగాదికి అయితే వస్తున్నారాబ్బా మీరు
ఆ ఉగాది హ్మ్ డౌటే ఉగాది ఒక రోజే హల్డే ఉన్నాయి అమ్మోళ్లు వీళ్ళుస్తున్నారా ఊరికి రమ్మని నా కల్లూరుకి కూడా ఆ ఉరికి కూడా పోలేదు అమ్మోల్లు పిలుస్తున్నారా ఊరికి పోలేదు
మామూలుగా టూ డేస్ అలా ఇస్తారు కదా మనకి
వన్ ఆహా లేదు వన్ డేనే ఇచ్చేది ఏమంటే మనం కావాలంటే లీవ్స్ తీసుకోవచ్చు ఇంకా టూ డేస్ లీవ్స్ ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు ఏమంటే ఇంకా నేను తీసుకొలేి అం ఓ రోజు పోయి ఏమొస్తాంలే అని ఎండకు పోయి అంత దూరం పోయి మళ్ళీ తిని మళ్ళ వచ్చిందుకని ఇక్కడే చేసుకొని తిన్నాం అనుకున్నా గేమన్నా ఇంకా యాటలు ఏమన్న కోత్తే మామల్లు పోతా వేరే ఊరు పోతా
ఇంకా
ఉమ్ పిలిస్తే పోతా లేదంటే ఇంగఇక్కడే అనంతపూర్ల
మాక్సిమం ట్రై చెయ్యడి బావ ఊరికి వచ్చేదానికి
ఆ నువ్ మీరు వస్తున్నారా
ఆ టూ డేస్ ముందుగా వద్దాం అనుకుంటున్నాను బావా ఎందుకంటే ఇంగా ఇల్లు ఇల్లంతా ఊడుచ్కోవాల అలా క్లీన్ చేసేవి చాలా ఉంటాయి కదా అవును బావ
అవునవున్ లే
రెండు రోజుల్ ముందుగెళ్తే కొంచెం
ఉం ఉం అవునవునవును ఉం ఏ చూస్తాము నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాలేము ఏవో ఫైవ్ పర్సెంట్ ఇంకా
ఆహా అ ఆ లేద్ బావ
అవున ఉం సిరిడినే కొంచెం దూరము నేను బుక్ చేసినా బుక్ కన్ఫర్మ్ అయితాయా లేదో తెలీదు అంటే నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మి తేదీకి
అవునులేన్ బా
మ్మ్ నెక్స్ట్ మంత్ అంటే మనకి మేడే హాలిడే ఒక రోజు వస్తాది
ఆ గద
ఇరవై తొమ్మిది నైట్ ఉందా ట్రైన్ ఆ రోజు ఇరవై తొమ్మిది నైట్ అంటే ఇంగ బుధవారం బేస్ బుధవారం నైట్ ఉంది బేస్తవారం పది గంటలకెళ్తాము మళ్ళీ శుక్రవారం పొద్దున్నే రిటర్న్ ట్రైన్ ఉంది మల్లా ఉమ్మ్
అంటే ఫ్రెండ్స్ అన్ చాలా మంది ఉంద్
ఉమ్మ్ ట్రైన్ అయితే కంఫర్టబుల్గా ఉన్ ఉంది కదా అని లాంగ్ జర్నీకి ట్రైన్ కొద్దిగా బావుంటుందని
అవునబ్బా అంటే మన్ ఇది వేరు పెద్దలు కదా మేము చిన్నపిల్లలం ట్రైన్ లో అంటే బాగోదు కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే ట్రైన్ కెళ్తాం బావ శివుని గుడికి ట్రై చేస్తున్నాం వీక్ ఆఫ్ వస్తే వెళ్ళాలనేసి
మ్మ్ అవున్ లే
మ్మ్ ఈ సాటర్డే వీక్ క్ ఆఫ్ అంటున్నారు కొంతమంది రేపే వీక్ ఆఫ్ అంటున్నారు ఏం తెలీలేబ
అవునా మ్మ్ మ్ లే మ్మ్ మనకట్లేం ఉండవు ఫో ఫోర్ సస్ డేస్ టూ లీవ్స్ సండేస్ ఉండదు ఇంకా దాని తర్వాత టూ డేస్ లీవ్సుంట
అవును బా మార్నింగ్ ఎంతకు వెళ్ళి ఎంతకు వస్తారు
మరి ఇంత కళ ఎ కస్త మ్మ్ మార్నింగ్ తొమ్మిదికి పోతా తొమ్మిది కంటే ఇంటి దగ్గర ఎనిమిది ఎనిమిది ముక్కాలు ఎనిమిది నాలభై కి బయలుదేరాలా
ఆ
తంబూ ఫస్ ఫేస్ అది ఫేస్ తీసుకుంటుది మదికుడా అ సకాల చ తీసుకుంటారు ఎందుకు తొమ్మిది లోపు వెళ్తాం అళ లేట్ అయితే ఇబంద అయితాది
అవునుండి ఈవనింగ్ ఎంత కొడస్తారు బవవా
తది ఇంటికొచ్చి చాల గా ఆ సెవెన్ యిటవ్
అవునండి బాబ మేము ఇక్కడైతే మార్నింగ్ పోయి అంటే త్రీ షిఫ్ట్స్ ఉంటాయి బాబా మాకు ఇక్కడ ఆఫీస్లో.
హలో మార్నింగ్ అవునా
సిక్స్ టు టూ మళ్ళీ టూ టు నైట్ టెన్ నైట్ టెన్ టు మార్నింగ్ సిక్స్.
నైట్ టెన్ టు మార్నింగ్ సి
ఫక్స్ ఆ అవును బావ
కొద్ ఇబ్బంది నైట్ టెన్ మార్నింగ్ సిక్స్ అంటే ఇబ్బంది
అసలు ఆఫీస్ లో ఫుల్ లైట్ ఆన్లోనే ఉంటాయి బాబ అస్సలు హాఫ్ లోనే ఉండ అసలు బయటికి వచ్చేంత వరకు ఇది నైట్ా మార్నింగ్ా ఆఫ్టర్నూనా అనేదేంతెలిదు బావ
ఉ అవునవునును అ్రిలే
హ
ఉ
మేము కూడా అంతే బావ ఒక వన్ అవర్ ముందే ఉండాల వన్ అవర్ ముందే ఉంది ఒక ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ తీ సిక్స్. కంటె ఇక నుంచి త్రీ థర్టీ కి లే ఫోర్ కల్ల రెడి అయ్యి ఫోర్ టెన్, ఫోర్ ట్వంటీ కల్ల బస్ కదులుతుంది. ఆ ఫోర్ ఫార్టీ, ఫోర్ ఫిఫ్.. ట్టికల అక్కడ దించుతారు.
ఊ
ట్వంటీ ఫైవ్ థర్టీకి అలా టిఫిన్ చేసి సిక్స్ కల్ల లోపలికి ఎంటర్ ఐతమ్మా బావ
ఆ ఆనవునులే
ఉహ్ హు
ఉహ్ హు
అది బావ్ మరీతే
ఏమో అను అనంట మాయిగుడ
ఉహ్మ్
ఆహ్ సరే మమత ఉహ్